ఎక్కడ ఎక్కడ ఎక్కడున్నావు ఇంట్లనే ఉన్నవా.
ఉ
అబ్బా తిన్నవా?
యా తిన్నా.
తొందరగా తొందరగా లేట్గా తినవుగా ఏడు గంటలకే తింటవేమో. ఎన్ని గంటలకు తిన్నవు. రాగడు వామ్మో పోంగనే తిన్నట్టుందిగా సాయంత్రం.
హ్
నే ఏం చేస్తున్నావు మరి కర్రి ఏంటిది కూర ఏం చేశినవు.
దొండకాయ్.
దొండకాయా.
ఆ
మీ చెట్టు గాస్తున్నాయని అయ్యే వండుతున్నారా.
నిన్నటిదే.
నిన్నటిది ఇంకా ఉందా.
ఏమో ఉన్నది ఇగ గీ దొండకాయలు అండింది నిన్నటిదా ఈ రోజుదాక
మరి ఇయాలా ఎం వంట చేస్ ఓ పొద్దుంచి పొద్దున వంట వంట చేయలేదా.
చేయలే ఇగా ఆ దొండకాయ కూరుంది అట్నే తిన్నా.
ఇగ వచ్చేసరికి అదే ఉంది ఇగ అదే మింగినవు.
అవును.
ఉహ్ ఫోన్ చేసిందా మరి మీ పెద్దమ్మ ఎప్పుడు వస్తున్నది రేపా ఎల్లుండా.
ఏమో
ఉహ్
ఉ
పోయినవా ఇయాలా వచ్చే అమౌంట్ అయి డెలివరికి. ఎన్ని ప్యాకెట్లు చేశినవు ఎన్ని ఎళ్ళాయి ఈరోజు ఎన్ని ప్యాకెట్లు అయినయి.
అరవైదాక అయ్యింటయి.
ఉహ్
ఓ
ఆ ఇంకా మీ మామ వచ్చిండా?
నిన్ననే వచ్చిపోయిండు.
నిన్ననే వచ్చిపోయిండా.
హ్
అమ్మ్మ్ హ్ నువ్ ఓటర్ కార్డు అప్లై చేసుకున్నారా
ఏయాలి
శెయ్య పోయినవ్ మర్ ఆన్లైన్ ల ఇగుందా ఇప్పుడు డేటు
యేపే ఎప్పుడైనా ఉంటద్ డేట్ ఇప్పుడేమో
యెప్పుడైనా అప్లై చేసుకోవాలన్నా వస్తది రా టైం గూడ్ ఉంటద్ దానికి
టైమేమ్ ఉండదు
హుమ్
ఎప్పుడేనా అప్ల చేసుకోర్ గాన్ తీర ఓట్లు ముంద్ ఒచ్చేటప్పుడ్ అప్లై చేసుకుంటే రాదు
హూ
ఉ టైమేం ఉండదు ఓట్లక్ ఎప్పుడైనా ఎ
ఇంతవరక్ నీక్ ఓటే రాలె గదా
రాలె
ఆ హ
ఉ
విసారేనా అప్లది
ఎస్సా
ఏంది నిరసంగ మాట్లాడుతున్నవ్ మళ్ళీ జరం గట్లోచ్చిందా
అదేం లేద్ దెం లేదు
అ
లేద్ జరం లేదు
డల్లుగ మాట్లాడుతుాన్నావు
రెప్ పొద్దున్ లేవాలె
హు
మరేం లేద్ అక్కో దియే
ఇయాలనా
శె
ఫెలా ఏం టూర్ లేదరా ఒక్ బావాహైద్రావాద్ వోయిండు
ఉ
ఆ హైదరవాద్ కు వేరే ఏన ఏరే బె బండికా బండి గురించి
ఓహో
అంటే కొంటందుకు కొంటడ లేక్ పోతే ఎట్ల నో అవేస్ అడిగొస్తాందుకు
ఓ ఎనికి ఈ బండ్ అమ్ముతుర్ ఏంది
ఇది కాదు
అ
ఇది ఇద్ ఉంటది గానీ వేరే బండి అంటే ఇప్పుడు మామూలుగా జ ఆ జేసీబ్ లాంటిది కాకున్ జేసీబయినా ఇంకా వేరేదో ట్రక్ అన్నా
ఓహో
ఆని అనుకున్నాం గానది పోయ్యిను మరియాల ఆయన వేరేగన ఇది వరక్ ఆయన గ్గూడా రెండ్ పొకులింగ్ లున్నయ్ రెండు జేసీబీలున్నయ్ ఆయనొచ్చిండు పొద్దుగాలింగా నేను పోదా అనుకు అట్లానే హాస్పిటల్కి మెడిసిన్ అయిపోయినాయి నేను తీర అయిపోయే సరికి మళ్ళీ ఫోన్ చేస్తే. అప్పుడే ఐదుళ్ళ నేను అనిల్ వాళ ఇంటి కడ అనుకున్నాను కదా నైట్.
ఊ ఉ.
ఆ ఇంటికాడ వండుకొని వస్తలకి లేనే లేరు. నేను పడుకునే సరికి పన్నెండు ఏంది రాత్ర అన్నీళ్ళు మొట్టం అది. ఇప్పుడు బ్లాస్ట్ అనే మూవీ ఉంది అది చూసిండు. బ్లాస్ట్ టైం మూవ్ చూస్తేన్న పన్నెండు ఒకట ఫుల్ నిద్ర వస్తుంది ని లేవు టైమ్ఓవర్ అయితే. ని అడిగ కాని పొద్దుగాళ్ళ అడికిపోవాలని అట్నే పడుకుండా సరే కాని. మళ్ళ తెల్లారి లేసరికి లేరు నేను వచ్చేసరికి. మల్లా పైరు ఎకడ వాళ అక్కడ వైరు.
ఆ
నేను ఎట్లుంటుంది ఆ సినిమాని మళ్ళ నేను పెట్టుకని చూస్తున్న.
ఉహా.
బ్లాస్ట్ ఆ అర్జున్ గాండి తెలుసుగా.
ఎ తెలీదు నాకు.
సుడలే రా ఆడ ఆడ వస్త ఇన్స్టాల్ గ వస్తా చూడలే.
గ్లాస్ట.
ఆ బ్లాస్ట్ మొత్తం వాళ్ళ కరాట ఉంటది కరాట ఉం. ఇంట్లో కరాటే వస్తారని నేర్చుకుంటారు మొత్తం.
ఎవరు హీరో ఎవరు.
అర్జున్ అర్జున్ పాత సినిమాల్లో ఉంటాడు చూడు అర్జున్ గడు.
నేను చూడలేదు అయితే అ ఆడ ఎంలేదు చూడలేదు నేను.
ఈనన్నప్పడదులే నాకు లే ని ఆ ఇంట్లో ఆ సినిమా చూసినా. రెండు గంటలు అయినది అంటే ఏడా బోరు కొట్టదు అది. తునా నడుచుకుంటా పోతానే ఉంటాది ఇంకా.
ఉహ.
బ్ నైనాానిస్త దకు నా క
హ.
ఇంకా అది చేసినా అంతే ఇక మధ్యాహ్నం చేసి పాడుకున్న ఇంక అయిపోయింది.
ఉ.
లా పరి కా మళ్ళీ ఇలా లేడు ఇక్కడ మొత్తం వాళ్ ఇంటిక పోయి లేడు అవే నువ్వు. ఇంకా ఏంటి సంగతులు. మారమ్మ గుడికిలా పోయినావా మారమ్మ గుడేనా. హ
ఉ.
ఇంకెప్పుడో ఒకసారి పోతట్టుంది అక్కడికి.
అంతే.
హ ఇంకా ఎప్పుడో ఒకసారి.
హ.
సరేగా ఉత్తదే చికెన్ పెద్దగా కావాలనిపించినప్పుడు లేదంటే టైం దొరికినప్. ఇప్పుడు టైం పాస్ కానప్పుడు పోవాల్సి వస్తుంది.
అంతే.
అట్మాస్పియరును ఆ వాతావరణం.
హ
దీనమ్మ అంతేగాని ఉడకపోస్తుంది సమటలు వస్తున్నాయి అయ్యా
ఏ వె ఇలా కూడా అంతే ఫ్యాన్ వేసుకున్నా కూడా చెమటలు పోస్తున్నాయి. ఉబ్బరిస్తుబా ఇవాలా ఎండ కొంచెం ఎక్కువ కుట్టింది గట్టిగా ఎండకాలం కొట్టింది ఇవాళ
అ ఏ కొట్టి అంట ఉళడం ఉల ఉడక ఉడకపోతా ఆ వీడే
ఉ
ఉ ఇది ఇంక ఎన్ని రోజులు ఉంటుంద అసలు వర్షం ఎనడ పడుతదో
అయ్యో
అట్టంగాట్లా
వచ్చే దానికి యొక్క
ఊ
అంతా వాతావరణానికి తెలవాలి
అంటా వాతావరణం కే తెల్వద
ఉ
అంటే మరి
ఉ ఉ
అమ్మో కర్రీ పాయింట్ పోయినా కర్రీ దొరుకుతాది అనిపోతే కరీ లేదు ఏం లేదు ఏదైనా మంచి కర్రీ ఉంటాది ఏమో అనుకున్నా. కొంచెం కడుపు నొప్పి లేస్తుందని చెప్పి ఇగ నాకు కొంచెం పెరుగన్నా మంచిగా తాగాలి చారు ఉంది ఇంట్లా పెరుగోసుకుంది ఇంకా తింటా పడుకున్న ప్లేస్ ని గద
ఆ
అదే రా కొంచెం పెయిన్ అనిపిస్తుంది.
హు
ఏమన్నా చిట్కాలు ఉన్నాయా, కడుపునొప్పి తగ్గడానికి ఏమన్నా తెలుసా? హ ఉ
హ్హ్ కొద్దిసేపు
కాదరా ఇప్పుడు ఏదనా కలుపుకొని తాగుతే పోతుందా ఏమన్న తినాలా, గోమలాంటివి తినాలా?
గ్యాస్ ప్రాబ్లం అయితే తినొచ్చు దినకారు
హ
మరి అది ఏ ప్రాబ్లమ్ తెలుత్త లేదు కదా అది
అది ఏదో ప్రాబ్లం తో కొంచెం చిన్న చిన్నగా లేస్తుంది నొప్పి
ఏదో ఇన్ఫెక్షన్ లాంటిది అంటది రే చని చే పెద్ద ఏం కాదు
మ్ రేయ్ ఏం కాదులే కానీ అంటున్న
చిన్న ఇన్ఫెక్షన్ అంతే నొప్పి అయితే
మొన్న ఏమైందండి చికెన్ టూ త్రీ డేస్ ఎక్కువైంది రా దోస పడదట్టు నాకు
చికెన్ వల్ల ఏమి కాదు అది
చికెన్ వల్లనే అయింది లేరా ఆ బిర్యానీ నాకు నచ్చ రెండు మూడు సార్లు నాన్ వెజ్ దింట్లో అట్లానే ఉంటాది కడుపు నొప్పి.
ఉహు కడుపునొప్పి స్టార్టయింది కడుపులో మంట లాంటిది ఏమైనా వస్తుంద
మంట కాదు పెయిను ఏదో ఉడికి ఉడకకుండా ఉడికినట్టు ఉంటుంది అది లోపల ఒక్కొక్కటి ఉంటాది కదా మళ్లీ ఇటు సైడ్ నొప్పి గడిమళగి వస్తది అట్లా
అది గ్యాస్ ప్రాబ్లం అయింటది
ఉ
ఏమో ఇగ ఆ నొప్పి నీకే తెలియాలి
గదే నీకెలా తెలియదు నాకే తెలియాలి నీకెలా తెలుస్తుంది నొప్పి
అదే ఏమేమి చెప్పు తున్నాను వస్తనే ఉన్నాయి ఇంత ఏమి ఫోన్ మాట్లాడపోయ
ఆ నొప్పి ఎమర్జెన్సలో వస్తది టోమటిక్ వచ్చేస్తూనే ఉంటది ఈగ పోదు
అదే ఏ చిన్న నొప్పి
ఉ
అదే పోతది
అవును తిన్నదా మీ అమ్మమ్మ
ఆ
రాగులు సజ్జలు జొన్నలేనా
ఉ
ఉ ఏం రా డల్ అయిపోయిన్
లేదా అండి
పైనా పడుకు కిందన పడుకునేది కిందనే కదా మీ బెడ్ పెద్దమ్ ముగగుడు లేదా
ఏ
రేపు ఎన్ని గంటలకు వస్తావు బ్రో
తోమీదీ పది పదయితే టైమ్ మనకి టైం పది
అంటే అంతేనా
ఉ
ఇంకా తీసుకుంటే సొంత సొంతంగానే తీసుకో
అదే ఫస్ట్ ఆ రొటేషన్ కజ్ కొట్టి నాకు పోతాదికా ఉహు ఉ అది ఎట్లుంది అంటే చిల్లర చిల్లర డబ్బులు ఎప్పుడు కూడా పోతున్నాయి కని తగ్గట్లేదు ఇప్పుడు చిల్లర ఇప్పుడు నేను ఇరవ ఐదు వే ఆరు వందల ఇరవై రూపాయలు కొట్టిన అనుకో
ఆ
ఐదు వేలు రూపాయలు ఆ లెక్కలక పోతున్నాయి అట్లా అట్లాట్ల దగ్గర దగ్గర ఎన్నిపోయినాయో
మరి ఇప్పుడు ఎట్లా తగ్గుతున్నాయా పెరుగుతున్నాయా
పెరుగుతూనే ఉంటాయి బావ రొటేషన్ క్యాసినప్పుడు పెరుగుతూనే ఉంటుంది అది
అవును
దానికి పులిస్స్టాప్ పెట్టాలంటే బత్తాన్ని పెట్టాలి కానీ నువ్వు సగ సగం తగ్గిచ్చి అట్ల పెడితే పోవు అవి ఆళ్లది ఆ చిల్లర పైసలు వాళ్ళు వేసుకుంటారు వాళ్ళల్లోంటారు పోతాయి మనం భరించాల్సి వస్తుంది మనకాడ క్యాష్ మిగిలి అసలు ఎక్కువ కావాలి కానీ తక్కువ అయితే కానట్టు ఉంటుది లింకులు ఆడ పరిస్థితి అది ఎట్లా ఉంటుంది అంటే ఉండదు దాని మొత్తం పులిస్ స్టాప్ పెడితే అది వీరుగారి
పులి స్టాప్ బెడితే
పులి స్టాప్ పెడితే మళ్ళీ రిపీట్ కాదు కానీ నువ్వు సగం సగం తగ్గిస్తా అంటే మాత్రం తగ్గిస్తూ పెంచుతుంటది తగ్గిస్తూ పెంచుతుంటది అంతే గాని పెడితే మొత్తానికి పులిస్టాప్ పెట్టాలా అవి యాదో నేను చూసి నేను ఆ రొటేషన్ క్యాస్ చేసుకుంటా అనేదీ ఇంకా పదేళ్లు చేసిన నేను బాగుపడను. మనకి ఏదో శాశ్వతంగా దాని పరిష్కారం ఉంటెనే అంతో కొంతా జాగ్రత్త మనకు ఉంటదీ రొటేషనల్ గురించి వాళ్లంతా జోలికి పోద్దు నాన్న అన్నట్టు ట్టు మనం అనుకుంటలే గానీ అది చాలా అది రొటేషన్ అనేది చాలా డేంజర్ అది నాకు తెలిసి జావ బిజినస్ అయితే ఏమ్మా యావ నాలుగు రోజులు లాభం వస్సుది కట్టి ఎత్తుకన్న పోతా గాని జాబు నువ్వు ఎంత ఏంత చేస్నా అయి ఇంగ అంతే అయి ఇంగా రొటేషన్ కెల్తునే ఉంటా
పరమ బిల్దులోనికి
నాకూ ఊ ఆ చీరల వరుసని వాళ్లే ఏసుకుంటరూ ఇగ కట్టేది వాల్ మీరు మా లెక్కలా బయట పెరుగుతుంటదీ ఏహె పద్దాన్ నా రొటేషన్ దాని గురించి చెప్తరే నా కజిన్స్ కి ఉ అలా రొటేషన్ క్యాష్ కట్టేసి పని చేస్తా పన్ చేసి ఎందుకు పన్ చేస్ ఇంత కంటే నేనూ ఆ రొటేషన్ క్యాష్ పెట్కొని డూటీ అయితే నేను చెయ్లేనా నేను బండి కొనుక్కోగల్ను డబ్బులు బయట అప్పు తెచ్చుకునా కాక్పోతే ఆ రొటేషన్ ఉన్నన్ రోజులు నే డ్యూటీ చేసినా బాగ్ వద్లైనూ ఆ రొటేషన్ క్యాష్ కట్టేస్త నేన్ బండి కొనుక్కునాక మీరు ఒకలా ఓకే అంటే నేను డ్యూటీకి వస్తా కానీ నాకు టైం పడతదని చెప్తా ఏం కాదు చేరా ఏం కాదు రొటేష్ త ననుకో సరే అనా నా దగ్గర ఉన్న డబ్బుల్ తో నీది కొత్త బండి తీసుకుంటా ఆ రొటేషన్ క్యాషు సార్ తోటి సార్ని కట్టేయమను నెలకు ఐదు వేలు కట్ చేసుకోని
ఒకే
ఆ రొండిట్లో దేనికోదానికి ఒప్పీ అంటే ఒకే లేదంటే పని చేసి బయట ఏదైనా పని చూసుకొని
మ్
ఇ యా ఏమంటరు